ఏమండీ టీచర్ ఎవరండీ
పెయింట్ చేయట్లా
ఉక్ ఉమ్ బట్టల షాప్ కి వెళ్ళాలి షాపింగ్ చేసారా ఈ మధ్యన
దీనికి పాంటింగ్ దేనికండి
అంటే పండగలు అవి అయినాయి కదా వెళ్ళారమో ఏ షాప్ లో బాగున్నాయ చెప్తే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది
లో బానే ఉంటాయి బట్టలు రీజనబుల్ గా ఉంటాయి మీకు హై క్వాలిటీ పట్టి కావాలి కొద్దిగా అనుకుంటే బయట కొంచెం ఎక్స్పెన్సివ్ లో దొరుకుతాయి
ఉహూ అదే క్వాలిటీయే కావాలి హై క్వాలిటీయే కావాలి అందుకని అంటే ఫంక్షన్ కదా
ఏమో ఎట్లుందో
ఉహూ
పైన చేయచ్చు
అదే మీసోలో బాగున్నాయని ఒకవేళ మీరు ఏమన్నా చేసారేమో కనుక్కొని మేము కూడా మీసోలో షాపింగ్ చేద్దాం లేదంటే షాప్కి వెళ్దాం అన్నట్టుగా ఫోన్ చేసాం కనుక్కుందామని
మీకు నచ్చింది ఆర్డర్ చేసి చూసి చెక్ చేసుకోడి ఫ్యాబ్రిక్ అ నచ్చింది లేకుంటే ఉంచుకొనికపోతే రిటర్న్ చేసేయడమే
ఉ రిటన్ కూడా ఉంటదా ఉమ్ రి రిటర్న్ ఆప్షన్ ఉంటే ఉమ్ పెట్టుకుంటా లెండి వాళ్ళకు కూడా ఆ ఫంక్షన్ కు వెళ్తాం కదా వాళ్ళ కూడా పెట్ట పెట్టాలి అందుకని ఏ షాపులు అయితే బాగుంటాయి ఏంటి అన్నది అడుగుతున్నాం
నషర బానే ఉంటాయి ఫ్లిప్ కార్ట్ అమెజాన్ అమెజాన్
హ్మ్
ఎందులో అయినా తీసుకోవచ్చు అమెజాన్ నాకు అం ఐడియా లేదు గానీ స్లిప్ బట్ మింత్రాల్లో బానే ఉంటు మింత్రాలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం రేట్ ఎ
అదైతే కొన్న క్వాలిటీ బావుంటదిగా
చెప్పలేం బాగుండొచ్చు బాగుండక పోవచ్చు
ఊహూ అదేలేండి
మీషోలొ బానే ఉంటాయి మీషో
ఒకవేళ ఏదన్నా షాప్ దగ్గరగా ఉంది మంచి మంచిది షాప్ దగ్గరగా ఉంది ఎళ్లచ్చు అంటే ఏ షాప్ బావుంటది అసల
అవన్నీ నాకు తెలీయదు నేను బయట షాపింగ్ చేయనుండి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ
అవునండి ఊహూ హ్మ్ ఆన్లైన్ లో బానే ఉంటాయంటారు
హ్మ్
అంటే వాళ్ళకి కొంచెం కాస్ట్లీ కావాలి అందుకని మళ్ళీ వెనక్కి రిటర్న్ అంటే టైం ఎక్కువ లేదు అందుకని అడుగుతున్నా
కాస్ట్లీ కావాలి అంటే మనమే ఒక మూడు నాలుగు షా లోపల తిరిగి చూసుకొని తెచ్చుకోవడమే
హ్మ్ షాపింగు అదే షాపింగే ఆ
ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటాయి కదా
ఆ అవును అవును
షాపింగ్ మాల్స్ అంటే జీవి మాల్ కి ఎళ్ళొచ్చు జీవి వాళ్ళ బావుంటాయి చందన బ్రదర్స్ నాకు అంత ఐడియా లేదు
ఆ మీరు ఎప్పుడు ఎళ్లేదా
ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు
జివి మాాల్కి వెళ్ళార
జీవిమాల్ లో బానే ఉంటాయి
షాపింగ్ చేసారయితే
చేయలేదు కాగాని చూశాను
మ్మ్ హ్మ్మ్
మనం మాల్స్ లో చేసేంత ఇది కాదండి
ఆ అంటే మంది కాకపోయినా కానీ ఇప్పుడు ఫంక్షన్ అయ్యే వాళ్ళద అదే కాస్ట్ కాకపోతే అందరిలోనూ చీప్ అయిపోతాం మంచిగా పట్టుకెళ్ళపోతా అందుకని ఈ షాప్ లో బాగుంటాయి ఈ బస్లో ఏంటి అని అడుగుతున్నాం ఆ షాప్ లోకి వెళ్ళి తీసుకుందామని
జీవి మాల్కి వెళ్ళండి బాగుంటాయి
ఉమ్ జీవి మాల్ ఎక్కడ ఉంటదా ఇంకా షాపు ఏ ఊర్లో ఉంటది
హైదరాబాద్ రాజమండ్రి
ఉమ్
కొత్తగూడెం ఖమ్మం సతుపల్లి జంగారెడ్డిగూడెం తాడపిల్లిగూడెం తణకు
ఉమ్
వీట్ల అన్నిట్లో ఉన్నాయి ఏవు రయినా వా
మాకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్తాము కాకపోతే ఈ అన్ని షాపుల్లోన ఒక్కలాగే ఉంటుందా క్వాలిటీ తేడా ఉంటుందా
క్వాలిటీ ఒకేలా ఉంటాయి బట్ డిజైన్స్ మోడల్స్ మారొచ్చు
ఉమ్ ఉహ్ ఉ మీకు ఫంక్షన్ ఏమి తగలలేదండి ఎవరికి బట్టలు పెట్టడానికి తని
పెద్దగా ఫంక్షన్స్ ఇష్టము ఉండవు
ఆహా వెళ్ళరా
లేదు
మేమైతే కంపల్సరీ వెళ్ళాలిండి అందుకని షాపింగ్ గురించి అడుగుతున్నాము
చెప్పాను కదండి మీషోలో బాగుంటాయి ట్రై చేయండి
ఉమ్
మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్న సెలెక్ట్ చేయ్యొచ్చు అన్ని చూడొచ్చు మీరు
అదేలేండి ఊపిగగా చూపిస్తారు కదండి ఇసుక్కోకుండా
మీషోలో మనకు నచ్చిన మనం చూసుకోవచ్చు బయట అయితే ఓపికగానే చూపిస్తారు వెళ్ళొచ్చు జీవి మాల్ లో మనకు నచ్చింది చూసుకోవచ్చు
హ్మ్మ్ హూ
మీరు డబ్బులు ఎక్కువ పెడతా అంటే జీవి మాల్ కి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమి లేదు తయాని డబ్బులు ఏనా అ నేను డబ్బుల్లో కొంచం పర్లేదు క్వాలిటీ మంచిగానే దొరికిది నుకుంటే మీషోలో చేసుకోవచ్చు
మీషయాలో బాగుంటంది అంటారయితే
మీకు నచ్చకపోతే రి టర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు
ఉమ్ రిటన ఆప్షన్ ఉంటే పర్వాలేదులేండి
ఇక్కడికి వెళ్ళకుడా పెట్టుకొని చూసుకోవచ్చు
అదేలేండి జీవిమాలో కన్నా మీషోలో బాగుంటాయి అయితే మనకి వెళ్ళకుండా తెచ్చుకునేవి అయితే
నేను అలా చెప్పట్లేదు జ వి మాలో బాగుంటుది ఫ్యాబ్రిక్ అది జీవి మాలో ఫ్యాబ్రిక్ బాగుంటది చూపించే వాళ్ళు కూడా చూపిస్తారు కాకపోతే అక్కడ టాక్సీలు అని అవి అని అని అన్ని కట్ట అతాయి
ఆహా
బట్ ఇక్కడ ఇక్కడ కూడా ఈ మధ్య మీషో లో ఫ్యాబ్రిక్స్ అవన్నీ మంచిగానే పెడుతున్నాడు
ఆహ అయితే ఇక్కడ తీసుకోచ్చ అంటారు
ఆ తీసుకోచ్చు
నచ్చకపోతే ఎనకు పెటెయచు
ఆ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఏం తీసుకోవాల అనుకుంటున్నారు
సారి లంగ వోని ఆ ప్యాంటు షర్ట్లు
ఓకే
ఉమ్ అంటే నలుగురికి పెట్టాలి రెండు జతలు ఏమో ప్యాంటు షర్ట్లు హాఫ్ శారీ శారీ
మీషోలో బానేే ఉన్నాయండీ లంగ వోని లు ఈ మధ్య
హుమ్మ్
ఫ్లిప్కట్లో అయిన ట్రై చేయొచ్చు
ఆ అందుకనే తెలుస్తాయి కదా ఒకవేళ అందుకని ఇప్పుడు దాన్ని ఎలా బుక్ చేసుకోవాలండి
మనకి నచ్చింది ఏదైతే ఉంటదో దాన్ని బై చెయ్య చ్చు బయ్ అని ఉంటది అది బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన అడ్రెస్ డి డీటెయిల్స్ అవన్నీ అడుగుతాయి అండి ఫిల్ చేస్తే హార్డర్ కన్ఫర్మ్ ఐ థీ
అ డబ్బులు కూడా ఇప్పుడే కట్టేయాలండి
ముందు కడితే కొంచెం తక్కువ ఉంటంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు
అదేలేం ముందు కట్టేస్తే మన కొంచెం తక్కువ రేట్ పడుతుంది
హమ్
ఒకవేళ క్వాలిటీ మనకి నచ్చలేదు అనుకుంటే వెనెక్క పెడితే మన అమౌంట్ మనకు పడుతుందండి
హమ్
అదా సర అయ్యి తీసుకోవాలని అందుకని ఆప్సరీలుయితే రెండు కావాలండి
అదేల
శారీస్ కూడా రెం రెండు కావాలండి ఫంక్షన్ అన్నాక
ఓకే అండి మీకు నచ్చినవి సర్వ్ చేసుకొని చూసుకోండి
హమ్ నా నచ్చని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా నచ్చేటట్టు ఉండాలి కదం చెడట్ ఉంటే సేట్ అవుతాయిదండి లేదనుకోండి మళ్ళ్యాణకు రిటన్ పెట్టవలసి వస్తుంది కలర్ సరి కూడా బాగుంటాయింటే చూసి సెలెక్ట్ చేసుకోవాలండి
ఓకే
మాకు డార్క్ కలర్స్ ఇష్టమ అండి వైట్ లైట్ కలర్ కన్నా క ఎ ఎక్కువ వచ్చేస్తాయి చూడటానికి అందుకని వచ్చేక ఎలా ఉంటాయా అని లౌటు
అదేలే
అందులో చూడడానినికి అయితే బాగుంటాయిండి ఎప్పుడు బుక్ చేయలేదు ఇప్పుడు బుక్ చేద్దాము చెప్పారు కదా ఒకసారి స్టాప్ కు మానేసి బుక్ చేద్దాం అనుకుంటున్నా
అసరండి చీరలు అవి తీసుకున్నా బాగుంటా
హహ
బ్లౌజులు కూడా రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్నాను బాగుంటాయి
ఆంప్సేరి అలాంటివివన్న తీసుకున్నారా
ఆసారి నేను తీసుకోవాలండి తీసుకోలేను
ఓన్లీ శారీస్ తీసారా
సరే ఒకటి తీసుకో
సారీ అయితే బాగున్నాదండి
అవుందండి తగట్కలేదు
అదే లేని మను తీసుకుంటాను లే అయితే బాగున్నాయన్నారు కదా పెట్టి చూస్తాను డార్క్ కలర్సే కావాలి ఎట్టి బాగుంటాయి కనక ఆ నేనైతే రేటింగ్ పంపా పంపకుండా ఉంచుకుంటా తర్వాత ఆఫ్ సారీస్ పెడ్ తన్
మరే అండి
ఆ ఆ